ఎలా ఉన్నారు
బాగానే ఉన్నాము మీరు ఎలా ఉన్నారు
ఏ ఉన్నాము ఈ రోజు మీ వైపు వాతావరణం ఎలా ఉంది
లేదు మా వోల్లు ఉపవాసం వాతావరణం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ పై దాకా బాగా అని చేసి డేమో ఇల్లు వర్షం చల్లగా ఉంది
అవునా మా వైపు కూడా చ చాలా కూలింగ్ గా ఉంది ఇంకా వాతావరణం ఇంకా ఎంట్లా ఉంద అంటే చాలా బ్యూ బ్యూటిఫుల్ అంటే ఇందాక నేను మెరుపుల్ని చూస్తూ కూర్చున్నాను అనమాట ఎట్లా వస్తున్నా అంటే మన చేతికి నరాలుంటాయి చూసావా అట్లా వస్తున్నాయి అనమాట టా ఆ ఏంటిది ఆ మెరుపులు అనేవి చాలా కూలింగ్ గా ఉంది ఇంకా చా ఆలా అది చూస్తూ ఉంటే నాకు చాలా ఇంకా చూడాలి అని అనిపించింది అన్నమాట కొంత మందికి ఎలా బ ఉంటది అంటే చాలా భయంగా ఇంకా ఆ వెళ్తుని చూసిన వెంటనే ఇంకా వేరేలా అనిపిస్తారు కదా నాకైతే నాకు ఇంకా దాత్ అట్లా వస్తూ ఉంటే నాకు దాన్ని చూస్తూనే కూర్చోవాలనిపించింది
అది చాలా బాగుంది బయట ఉరుములు మెరుపులు వర్షం అబ్బబ్బ మామూలుగా లేదు మాకు అయితే
చల్లటి గాలి వీస్తుంది కదా ఆ గాలి వస్తున్నప్పుడు ఎలా ఉంది అంటు ఫుల్ నన్ను వచ్చి హత్తుకున్నట్టు అంటే లైక్ నన్ను అలకరిస్తున్నట్టు నన్ను ఒక ఇది చేస్తున్నట్టు అనిపిం చింది మీకెలా అనిపించింది
నాకు ఎలా అనిపించిందంటే ఆ చల్లటి గాల్లో కాసేపు వెళ్లి వర్షంలో ఆడుకునే రావాలనిపించింది
సేమ్ నాకు గూడా అలాగే అనిపించింది మీకు అనిపించినట్టే మన ఇద్దరివి బలే కలిసి చేయి కదా
ఉమ్ వెళ్ళిపోదాం
వెళ్దామా ఎక్కడ మీ అడ్రస్ చెప్పండి నేను గూడా వస్తాను
విజయవాడండి
విజయవాడ విజయవాడలో ఎక్కడా
ఆ విజయవాడలో ఎక్కడంటే ఆగిరిపల్లి
ఆ ఆఖరిపల్లి అంటే ఏ ఊరి పక్కన అది
పోతవ పాడు పక్ అదేనున్నా పక్కన
నున్న పక్కన నున్న అంటే నూజు వెడు కదా నూజివీడ్ నుంచి రావాలి కదా
ఆ నూజివీడ్ నుంచి రావాలండి
అయితే మీ ఆఖరిపల్లిలో ఏంటి అంత ఫేమస్
నాగిరిపెల్ల అంతా ఫేమస్ ఏంటి అంటే ఒక టెంపుల్ ఉంటదమ్మా ఉమ్ ఏం టెంపుల్ అంటే అది అదేదో సినిమా తీసారంట అక్కడ బావ బామర్దులు అని సినిమా తీశారంట టెంపుల్ లో పైన గట్టు పైన ఉండి పెద్దది
అవునా అవును నే
కలర్స్ లో ఉండిద్ది
ఆ నేను కూడా విన్నాన అన్నమాట మా నాన్న చెప్పేవాళ్ళు ఈ సినిమా బాగుంటది అది ఇది ఏం తేజస్వి
అక్కడ అక్కడ దాగిరి పల్ల అంటే ఫేమస్ అంటే అది
ఆహా అవునా మీరు కూడా అడిగారు కదా రమ్మని మరి మీరు మా దగ్గరికి ఎప్పుడు వస్తారు మీరు ఇప్పుడు రావచ్చు కదా నా దగ్గరికి మా లొకేషనా కాకినాడ అండి
ఆ కాకినాడ ఎట్ సైడ్ అండి
కాకినాడ ఎట్ సైడ్ అంటే మీకు ఆ ఇదేంటిది రాజమండ్రి తెలుసా అండి ఆ రాజమండ్రి తర్వాత అంత కాకినాడ అన్నమాట ఇక్కడ చాలా అంటే పూతరేకులు ఇంకా ఏదేంటి ఆ అవేవో అంటారండి ఏదో స్వీట్స్ కూడా ఫేమస్ అంటారు అది ఇక్కడ చాలా బాగుంటాది మీరు వస్తే ఆ ఖచ్చితంగా మీరు మా ఇంటికి రండి మేము అన్ని ఒడ్డించి పెడతాం మీకు అన్ని స్వీట్స్ పెడతాము అన్ని రకాల వంటలు చేసి పెడతాం మీకు
అవునా ఆ ఇంటికి మీరు మా ఇంటికి వచ్చినప్పుడు తీసుకురండి నెక్స్ట్ టైం ఉమ్ మీరు వచ్చిన తర్వాత నేను వస్తాను మీకు
అదేంటండి ఫస్ట్ నేనేగా అడిగింది మీ మమ్మల్ని పిలవరా అనుకుంటే ఇప్పుడు నేను పిలుస్తుంటేనేమో ఫస్ట్ మీ ఇంటికి రా రావాలంటున్నారు అదేదో మీరు కూడా ఫస్ట్ మీరే రావచ్చు కదా మా
లేదు రండీ ఫస్ట్ మీరు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్దాం
లేదండి చాలా బాగుంటది లైక్ ఇక్కడ ఇంకా బీచ్ కూడా ఉంది ఇంకా మీరు వస్తే ఇంకా మంచిగా ఎ ఎంజాయ్ చేయొచ్చు నేను సముద్రపు చేపలు పీ తలు రొయలు అని తెచ్చి పెటి వండుతాను మీకు ఇంకా స్వీట్స్ అన్నీ తెస్తాను కదా
హ
ఆ ఫస్ట్ మీరే రావచ్చు
లేదు మీరు వస్తే ఇది చూసి మీది చాలా పెద్ద ఊరు అన్న టూ అనిపిస్తుంది మీరు చెప్తుంటే అదే ఫస్ట్ ఇదంతా చూసి మ చిన్నదే కదా మరి మదంతా అది అంత కాదు మరి ఎంత పల్లెటూర ఏం కాదు ఫస్ట్ చిన్న ఊరుని చూసించిన తర్వాత మీ ఊ మీ అన్ని చూద్దాం
ఆహా అట్లా అంటారా సరే అండి ఇంకా ఇంకా నేన్ నేను కూడా వీళ్ళు చూసుకొని వస్తాన్ అయితే మీ ఇంటికి ఇంకా మరి మీరేం తెచ్చి పెడతారు నేను మా ఇంటికి వస్తే రొయ్యలు పీతలు చేపలు అవన్నీ అని చెప్పాను మరి మీరు
మా సైడు ఏము మా ఇంట్లోనే ఉండి పెడతాం మీకు ఏం కావాలంటీది మీరేం తినాల అనుకుంటే అది
అవునా మేము మేము మీకు ఆర్డర్ ఇస్త మే మీకు చెప్తే మీరు తెచ్చిస్తారా
ఆ మీరేం చెప్పిన తెప్పిస్తాం
ఆహా అ ఇంకా
ఇంకా ఏం చేస్తున్నారండి
ఏం చేయడం లేదండి బయట ఫుల్ ఆ అయినా అండి దాకే తిన్నాము చికెన్ కర్రీ వండాను అనమాట మంచిగా వచ్చింది చాలా మంచిగా వచ్చింది లోట్టలు వేసుకుంటూ తింటున్నరు మా వాళ్ళు
తినండి తినండి మీరే తినండి
ఆ ఎందుకండి మీరు కూడ వస్తారంటే పెడతారండి మీకు కూడా పంపించను ఆ ఆన్లైన్ లో పంపించిన మీకు కూడా
ఆ పంపించండి పంపిస్తా కుదురద్దండి డెలివరీ ఛార్జెస్ ఏమ తీసుకుంటదేమో మ మ మధ్యలో
లేదండి డెలివరీ ఛార్జెస్ లేకుండానే వాట్సాప్ అనే ఒకటి వచ్చింది కదా కదండి ఆ యాప్ లో పంపిస్తాను తినయండి
ఆ పంపించండి మరి ఆలస్యంయం ఎందుకంటే ఫాస్టుగా
ఖచ్చితంగా వెంటనే పంపిస్తానండి
హ్మ్మ్
ఆ ఇంకా ఇటువైపు చెట్లు ఎంత చ పచ్చగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి కదా అంటే ఇప్పుడు వర్షకాలం వస్తుంది ఇంక చెట్లు ఎట్లాగా కొత్త కొ త చిగురాకులు వేసుకుంటూ అవి చూస్తుంటే అవునండి చాలా అసలు ఎండలతో అయితే సచ్చిపోతున్నాం బయట కూడా వెళ్ళడం లేదండి అసలు ఆమ్మో మాములు ఎండలు లేవు ఎంటి యాభై డిగ్రీలు నలభై డిగ్రీలు అట్లా ఉంటుంది అసలు కొంచెం కూడా తగ్గడం లేదండి లె
చాలా ఇబ్బంది అయిపోతుందా
అవునండి అసలు ఆ ఏసీ అవి లేకపోతే చాలా మంది ప్రజలు చ సచ్చిపోతారండి
అవునండి అది మటుకు నిజంగా అండి
అసలు ఎట్లా ఈ ఈ సారి అయితే ఫుల్ ఎందుకో మా తెలీలేగాని కానీ ఫుల్ వాతావరణం కూడా ఫుల్ చేంజ్ అయిపోయి వేడి గాలులండి ఫస్ట్ ఎప్పుడు ప్రయాణం చేయాలనుకున్న ఫస్ట్ వేడి గాలులు వస్తున్నాయి అసలా అ ఆ ఆ గాడేపలు ఆ ఆ ఎండ దెబ్బ తగలడము చాలా మంది చాలా సఫర్ అవుతున్నరు చాలా ఇబ్బందులు పడుతున్నారు అండి అసల
చాలా మంది చనిపోయారు కాదండి చాలా మంది ఎక్కడ వల్ల చాలా మంది చనిపోయారు
అవునవునండి అసలే ఏంటో ఏమో ఏం జరుగు పోతుంది ఏమో ఈ వాతావరణం ఇట్లా ఎందుకు చేంజ్ అవుతుందో ఏమో తెలియడం లేదు అసలు చూడండి ఆ ఇదేంటిది ఎండా కాలంలో కూడా మనకి వర్ష వర్షాలు బాగానే పడ్డాయి కదా పెద్ద పెద్ద వాగులు కొన్ని కొన్ని ఈ సార్లు కూడా ఈసారి కూడా కొన్ని కొన్ని చోట్ల బానే పడింది దండి లైక్ అంటే తెలంగాణ వైపు అట్లా చాలా ఉరుములతో మెరుపులతో ఆ ఆ మ సైడ్ లేదండి అటువైపు అయితే ఉరుములు చాలా అండి భయంకరంగా పడ్డాయి పెద్ద పెద్ద చెట్లండి కింద పడిపోయాయి అసల
మన సైడ్ ఎమ్ ఏమి లే అబ్బో ఎండలు తగ్గట్లేదు ముసలివాళ్ళు చాలా ఇ ఇబ్బంది పడుతున్నారు అసలు
మ్మ్ అవునండి అసలు ఏడవు తున్నా చూడండి అసలు ఆ ఎండ అసలు తగ్గడం లేదా వేడి గాలులు అట్లాగే వస్తున్నాయి వెలుతురు అట్ల అట్లాగే ఉంటుంది చూస్తున్నారా మీరు గమనిస్తున్నారా
అర్ధం కాలేదండి
ఆ ఇప్పుడు ఎండాకాలం కదా ఇప్పుడు ఏడైనా సరే ఎండ అట్లా అట్లాగే ఉంటుంది ఆ వేడి గాలులు అట్లాగే వస్తున్నాయి
ఆ అద అవునండి అది నిజమనండి
ఆ అసలు అరే చల్లగా అవుతుంది కదా ఏడవుతుంది కదా కొంచెం ప్రశాంత తంగా కూర్చుందాం అన్నా ఎటు నుంచి ఏ గాలులు రావడం లేదు గాలి వస్తున్నా కూడా చాలా వేడి గాలులు వస్తున్నాయ్ వామ్మో ఎట్లా బతుకుతామో ఏమో ఈ సంవత్సరం ఇట్లా ఉంది మరి వచ్చే సంవత్సరం ఎట్లా ఉంటదో ఏమో తెలియడం లేదు
అదే కదా చాల ఇబ్బందిగా ఉంది
చాలా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉందండి
ఆ
ఉహు హలో హలో చెప్పండి
ఇంకేంటండి
ఇంకేం ఉందాండి అదే అసల ఇంట్లో ఉండలేమ్ ఉక్కపోతున్నాము ఫుల్ చెమట కారిపోతుంది ఆ ఇంకా అవున్ ఆ తట్టుకోలేకపోతున్నాం అనమాట ఏసీ ఉన్నా కూడా అసలు ఏకు కొ ఆ కొంచెం సేపు ఆన్లో ఉంచుతుంటేనే ఇదవుతుంది ఇద చల్లటిగాలి వస్తుంది తర్వాత కాఫ్ చేసేస్తుంటే వే వేడి వేడి గాలులు వస్తున్నాయండి